ఆ తిన్నావ లేదా మధ్యాహ్నం తిన్నావా లేదా మధ్యాహ్నం ఏం తిన్నావ్ కారీ తీసుకొచ్చిందా
ఆ
హ రేపు పోయిందింటే సరిపో కదా రేపు ఆప్షన్ పెట్ టీచస్డ వచ్చి బయలుదేదంటే సరిపోతాలా ఇట్లా జస్తే హల్ డే కదా ఇట్లా చిస్తే హాలిడే
ఆ
ఉ
ఏమో పోయినా వచేసినా అయిపోయింది
అ
సరే నాకు మరీ ఈ రోజు అంతేం అనిపిలే
ఏమీ
అంటే మర నీరసంగా గాని కొంచెం ఉంది అంత అంతే ని మరి అంత నీరసగంగా
మీరే వస్తున్నారని క్లీన్ చేయిచ్చినాం అంత ఇకా వాగి మ మత్తలు వస్తే మా ఇంట్లో ముందర అంతా క్లీన్ చేయిస్తున్నారు మా ఇంట్ పక్కన ఇల్లు కట్టించిన వాళ్దా అల్లది ఇందు ఓపెనింగ్ ఉంది అంటే యీ బయట అంతా మాకేమి ఇల్లు లేవు దుగబగు వాళ్ళ ఇల్లు ఒకటే వుండే అనమాట అంతా క్లీన్ చే చేసిన అంత తిక్క చెట్లన్న ఉంటే మొం రోడ్ పెంత కనపడుతుంది ఏం పళ్లేె మనుషులంతా అసలే తిక్క్కతికులంతా తిరుగుతా ఉంటారు
ఆ
ఆ ఎందో అంతా క్లీన్ చేయిచ్చేస్తునామ్ ఆ
చె అయిపోతే బాలేదు
హ
అ
హ అయప్ప ఫోన్ మాట్లాడతాను నాడా దుబ్బు ఆడాదు ఇంకా
చెప్పాలి విష హరి కాదు మీ అక్కేం చేస్తాంది
ఎంది మ అక్క ఏ మీషోలో పావు బొమ్మ బుక్ చేసమా ఆవు దూడది అది బాల క్వాలిటీ దాని రిటర్న్ పెట్టటికి వాళ్ళు ఫోన్ చేస్తుంటే బయటి ఉంది ఇకి బడన్గంజ అబ్ప్పేస
ఉహు, క్వాలిటీ బా రాలేదా.
బొమ్మ అది వాళ్ళు ఫేస్ సరిగ్గా చేయలే దూడ ది ఉమ్ అందుకు రిటర్న్ పెట్టేసినాం
ఆఫ్లైన్ కి, ఆన్లైన్కి ఇదే తేడా
అవునవును
ఉమ్ నువ్వు నేన్ ఆన్లైన్ లో పెడతా ఆన్లైన్ లో పెడాత ఓ ఎగిరిన్నప్పుడు కూడా నేను అదే అనుకున్నా.
క్వాలిటీ నేను లేదు నేను పుత్తూరులో ఇది పెడతాడు కదా మనకి బిగ్ బజార్ అని చెప్పి వాల్ వన్ ఫిఫ్టీ రూపీస్ అందులో లాస్ట్ టైమ్ చూసిన బాగుండ మామ్మ వద్దులే దిగగా న అనిండ ఈ సార్ ఎప్పుడన్నా పోతే దాన్లో ఉంటే ఎత్కు రావాలన్న ఒకటి హ్మ్మ్ హ్మ్ క
ఎమ్ లే చెప్పలా
చెప్పాలి నువ్వే అత్తోళ్ళు లెగిసినారు కాఫీ చేయాలాల కాఫీ చేసి నేనుతగల ఎంది, ఆ కాఫీ చేయాలి అయితే కాలేజ్ కి ఈరోజ్ పోలే నువ్వు
ఉహు పోలా రమ్య మెసేజ్ చేసింది ఏమ అని కాలేజ్ కిరాలా సెమినార్ ఇయాలనా అన్నండి
అబ్బ ఉ
అట్లేం కాదు ఊరికేనే రాలేదు అని చెప్పిన. అనేమనా అడిగ్ అన్నా లేదండి ఆయన నన్ను తజదే ఇవమనాడు సెమినార్ ఎందుకు అడుగుతాడు నన్ను ఆయనకి ఏవైనా నా మీద లవ్
ఆహు
అబ్బ అమ్మ నా కాళ్ళు మామూలుగా నోయ్యట్లేదు అసలు
మళ్ళీ రేపు రేపు పోయి మన్నాడు వచ్చిందిండే నువ్వు సరిపోయిండేది.
ఫుల్ జర్నీ నేను ఇంత జర్నీ ఎప్పుడు చేయ్ టెన్ అవర్స్ జర్నీ లోనే సరిపోయింది ఫైవ్ ఫిఫ్టీ
మళ్ళా నేను ఎట్లా చేస్తానల్ డబ్బు రి ను బుద్బు చే నందు జర్నీ చే
అమే నువ్వు ట్రైన్ కేలీపోతావు అమే నేను కుత్తూ చి చి
పోస్టడేలీ
కాదు ట్వల్వ్ అవర్స్ ఉండడం ప్రాబ్లం కాదు నాకు ఇప్పుడు కూడా ఒకే బస్ లో నువ్ ఇంకా ఇరవై ఇవై నాలుగు గంటలు జర్నీ చేయమన్నా చేస్తా
ఆ బ్యాక్కు బందలో పోయిన అమ్మా ఉమ్ ఇవాళ రాలే ఇంగ ఎంటి ఇవన్నీ
బస్సులు చేంజ్ అవ్వడం జోక్ కాదు
అ అది కూడా పాయింటెలే బస్సు తెనుగవాలంటే అది ఓ పెద్ద తలకైనొప్పి దుబ్బు దుబ్ బ్బు ఐస్క్రీమ్
ఓ ప
సి ఇంకా పదమ్మ ఇ పని పెడత వడు అయిస్ ఐస్ క్రీమ్ వాళ్లని ఎం పిలుస్తాడు తెలుసా వాడు
ఊ
దుబ్బు ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినీ వెయిట్ చేస్తదీ అన్నో అంటాడు పోతాన్నడు
ఆ
మళ్ళీ వెనకలే పోత అన్నాడు ఐస్ క్రీమ్ అన్న వెనుకాల ఇంకా ఆది ఆదిపో ఆది
ఆ
ఏమో లేకపోతే
హు
సోక్స్ సో కొటి
తర్సడే వస్తావా నువ్వు
సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఆ తర్స్ డే వస్తా హు రేపు బోలానా కాలేజ్ కి బ్రో పెడుతన్నా రెండు నిమిషాలు యా గుడి కాడా సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ అవునా ఒక నిమిషం ఉండు అమ్నగల్ రామునీ గుడి ఉందా ఉండు నేను లోకేషన్ బెడతా ఒక్క నిమిషం
యుగో సేమ్ అసైన్మెంట్ రాద్దామని ఆలోచిస్తాన్న ఒక దానికి ఆన్సర్ లేవు ఎట్లా రాయాలో ఏమో
బీఎస్పీ సార్ పెట్టలేదా పిడిఎఫ్ లో పీడిఎఫ్స్ పెట్టలేదా సారు
ఉహు ఎవరూ అడగలే అయ్యప్పని
ఆ ఫోన్ పోయింది అన్నాది కోపిప్పి
ఓ
అయ్యో
నో
ఆ చార్జింగ్ కూడా లేదు మామ్మా ఫోన్కి ఆ
అర్థం కాలే
ఛార్జింగ్ కూడా పెట్టిండ్లే మా అమ్మ ఫోన్ కి పదహైదు ఉంది
బ నా ఫోన్ లో నేను ఈ రోజు తెలుసా సిక్స్టీన్ పర్సెంట్ చార్జింగ్ వరకు యూజ్ చేసిన
ఆ ఆ ఆ ఊ ఇంకా
ఇంకేం లే చెప్పు
మామ అత్త ఆటోకి పోయినాడా ఆ నువ్వే రా అలా గొంతు పోగొట్టుకొని నువ్వేనా అన్నిటికి సిద్ధం సరే చెప్తా ఎప్పుడు వచ్చింది అసలు ఇల్లంతా ఎప్పుడు చూసిందిలే వచ్చిందిలే ఆ సరే చెప్తా మ్మ్ హలో
మ్మ్ హ్ టీ పెట్టాలా
మ్మ్ అవును
ఏం కాలేదు అనుకుంట
అందుకే వెయిట్ చేస్తా అన్నా నేను కూడా టు మినిట్స్ ఉన్నదే రెండు నిమిషాలు
మ్మ్ హ్హ్ అది ట్వంటీ సిక్స్ లోపు కంప్లీట్ చేయమని వచ్చింది చూసినావా
మాట్లాడకూడదు అంటే ఫోన్ లోను పెట్టిన కదా అందుకే
ఆ చదివినా కానీ మనం పర్టికులర్ గా యాప్ పేరు యూజ్ చేయట్లేదు కదా
అవునులే అదేనా ఏంది
ఆ పిల్ల చేస్తే మాట్లాడిన రెండు కాల్స్ వేస్ట్ అయినయ్ ఆ పిల్ల వల్ల ఇంకోటి ఉంది నీకు నీకొకటి ఉంది ఆ పిల్లకు ఒకటి ఉంది
ఆ
మ్మ్ తొమ్మిది అయింది తొమ్మిదిలో నాలుగు నీవి
హలో
హలో
ఆ చాపల్ చారు నాది ఇ రోజు చాపల్ చారు నచ్చింది గా తిందువు రా నేను ఫోన్ చేద్దాం అనుకున్న తెల్సా ఎట్లాగు వస్తాడులే రా ఇంటికి మనం కలిసిపోదాము అని చెప్దాం అనుకున్నా మరిచిపోయినా నేను
అనుకుంటావు అంతే గాని చెయ్యవు
నేను నిజంగా మర్చిపోయిన చేద్దామని అనుకున్నాను ఏదో పనిబడి మర్చిపోయినా
తొందరపడి అయ్యప్ప స్వామి ప్రసాదం ఓపెన్ చేసేసినా రేపు వాడికి ఇయ్యాలి ఇది ఒకటి అయ్యప్ప స్వామి ప్రసాదం తొందరపడి ఓపెన్ చేసేసిన
మ్మ్
క్లోజ్ చేద్దామంటే క్లోజ్ అవ్వట్లే నేను క్లోజ్ చేసే కొద్ది ఓపెన్ అయి
ఆ దుబ్బు దుబ్బు ఆడికి పొ ఆడికి
వే ఎందుకమ్మి వాడికి ఊరిస్తన్నావు పాపం అసలు
లేదు వే వాడు వాళ్ళన్నా చెట్లు బీకేస్తాన్నడా ఇంటి ముందు అ పిచ్చి చెట్లు మొలిచినవి ఉండే ఆ పిచ్చి చెట్లు పికేస్తున్నాడు వాడు ఎత్తుకొని పోతుంటే ఆడపడేయిళ్ళి అని చెప్తాన్న హలో సార్ నేను మళ్ళ చేస్తా కాసేపాగి టిఫిన్ చేసి చేస్తా సరేనా అక్క బాయ్